హలో
ఆ సిస్టర్
ఆ వి
ఆ వినిపిస్తుంది
ఆ
ఏం చేస్తున్నారు సిస్టర్
ఆ ఏం చేయట్లేదు ఇప్పుడే ఆ అద నైట్ డిన్నర్ కి అది ప్రిపరేషన్స్ అయిపోయినాయి
ఆహా అయిపోయినాయా ఏం చేసారు
అదే రైస్ పెట్టేసి అ కొంచం హు పొటాటో ఉంటే కొంచెం ఫ్రై చేశాను మార్నింగ్ది కొంచెం పుల్స్ అది ఎగ్స్ పుల్స్ అది ఉంది
ఆ
ఇంకా అంతె హు
హు
మీరేంటి వంటలవి ఏంటి చేస్తారు మీరు
ఆ ఆ బాగా అంటే ఏం లేదు అన్ని బానే చేస్తాను
ఊ
అహహహ ఎక్కువగా నాకు మా అమ్మ చేసే చికెన్ ఫ్రై ఎంత ఇష్టమో ఆ నేను ఎప్పుడు ట్రై చేసి నాకు మా అమ్మ చేసినట్టు ఫ్లేవర్ రాదు మటన్ కర్రీ కూడా అంతే ఊమ్ మా పిల్లలైతే బాగా ఇష్ట ఇష్టపడేది పప్పు సాంబారు
ఊహు
ఊమ్
హు వెజిటెబల్స్ అవి ఇ ఇంకా వెజిటేరియన్ ఇంకా అన్ని చేస్తా రా మి మిగతా కూర్లు అవి కూడా ఊ ఊ అన్ని దొరుకుతాయ అక్కడ మీకు ప్రాంతంలో